హలో
హలో వినబడతందా హలో వినబడతందా హలో హలో వినబడతలేదు మాట వినబడతలేదు హలో మాతాడు
హలో హలో నా
అంత బ్లైన్ ఫస్ అలవాల నాడు ఇత్తరాతి నా ఆడుద హలో హలో
వినబడుతుందా హలో
ఆ వినిపిస్తుంది ఆ బాగున్న మీరు బాగున్నారా
చు వర్త్
బా బాగున్నారా
ఓకే ఓకే సారీ స సరే అరే అన్నీ అయ్యే వత్తన్నయి ఒక్క నిమిషం ఉం ఏం చేస్తున్నావ్
ఏం లేదు కలి నువు
ఏం చేయలే
ఏం చదువుతున్నావు
ఇంటర్ అయిపోయింది
అవునా ఎంత వచ్చినాయి ఇంటర్లో ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా ఇపోనా
సెకండ్ ఇయర్ అయిపోయింది సెవెన్ ఎయిటీ
సెవెన్ ఎయిటీ
ఆ డిఫెన్స్ కాలేజ్ అందుకేట్లా తిన్నా తిన్నా మీరు తిన్నారా
ఇప్పుడ మాక్సిం యూజ్ అవ్వవు కదా ఇప్పుడు
ఇంటర్ ఏ కాదా ఇంటర్ ఏ కాద ఏం ఉండది. ఉమ్
ఏ గ్రూప్ తీసుకున్నావ్ ఇంటర్లో
ఎంపిసి
అవునా
నెక్స్ట్ ఏంటి బిటెక్ ఆ
డిగ్రీ బీటెక్ క్వాలిఫై అయ్యాలి క్వాలిఫై కాలే
అవునా టష్న్నా ఎంత ఎంతష్న్నా
థర్టీ నైన్ ఒక్క మార్కు ముప్పై తొమ్మిది ఫార్టీకి కాలిఫై కానీ థర్టీ నైన్ వచ్చినాయి
హ్మ్ అవునా ర్యాంక్ ఎంతలో వచ్చింది
ర్యాంకే ఉండదు దానికి క్వాలిఫై అంది ర్యాంక్ ఎక్కడి ను చెప్తే
లక్షల్లో వస్తుంది కదా
క్వాలిఫై అయితే ల్యాక్స్ల ర్యాంకు క్వాలిఫై కాకపోతే ర్యాంకే ఉండదు
మీరయాని
ఏ గ్రూప్ మరి బీటెక్లో అండ్ బి ఫార్మసీ
ఫార్మాసి
నాకు ట్వంటీ థౌజండ్ బ్యాంక్
వావ్ అద్భుతం బలే ఉందది అయితే
అ
భలే ఉంది
మీ అక్క ఏం నేస్తుంది మీ అక్క అవుతుంది ఏ ఏమవుతుంది మీ అక్క అయితుదా పన్న ఆహా
బాబాయ్ తీసుకున్నది కదా పిన్ని హ
బాగు బాగుంటుంద మొత్తం అంతా హ్యాపీ లైఫేనా.
హ్యాపీ లైఫ్ కాదు అద్భుతమైన లైఫ్
అవునా
హ
తిన్నాను ఎప్పుడు మరి స్టార్ట్ మీకు కాలేజెస్ మరి
ఇంకా టూ మంత్స్ ఇంకా రెండు నెల్లు
ఇంకా టూ మంత్సా
అవును
స్టార్ట్ అయినాయి కదా చాలా వరకు
అది ఎవలికి అయి సెకండ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకైతే మాది న్యూ అడ్మిషన్ మా ఇప్పుడే నేన్‌ జాయిన్ అయితానంకాబట్టి మాకు లేటె ట్లా
ఆహా
ఊమ్మ్
ఉ ఇంకా
అసలు ఈ రిస్ట్రిక్షన్స్ ఏమంటవ్ తట్కోలేకపోతన్న నేను
ఏంటిది ఏ రిస్ట్రిక్షన్
ఇలా రిస్ట్రిక్షన్ చెప్పింది పిన్ని కొంచెం కొన్ని
ఓకే ఓకే ఓకే
నాతోని అయిత లేద్
హా హా హా కానీ నడిపిత్తనిగ అట్లా ఏముంది లే అని నడిపిస్తున్నా
హుహ్మ్
ఆ ఏంటి ప్లాన్స్ మరి ఇప్పుడు ఈ టూ మంత్స్ ఏం చేద్దాం అనుకున్నాం
వాగ్దేవిన్ను మన ఇంకోటి ఏం కాలేజ్ దాన్ పేరు గుర్తుకత్తలే ఆర్ట్స్ అండ్ సైన్సు
ఆ మా కాలేజ్ పెట్ పోతావా
దోస్తు సీట్ అప్లై సీట్ కోసం
ఓకే ఓకే వా వాగ్దేవి బాగుంటది అనుకుంటా
వాగ్దేవి బాగుంటాదా ఉ
సైన్ సైన్స్ కంటే
ఉ ఓపన్ చేద్దామని అనిపిస్తుంది ఫీజు ఉంటది ఫీజు ఉండదు కదా దోస్త్ అప్లై చేసినా నేను మధ్య త తరగతి వాళ్ళకు ఫ్రీ అంటరు ఓన్లీ ఎగ్జామ్స్ కి ఎగ్జామ్స్ కి ఫీ కట్టుకొని రాసుకోవాలి హు అది కూడా ఆఫీ కూడా ఎక్కువనే ఉంటది
ఎంసెట్ ఎంసెట్ షార్ట్ టర్మ్ తీ సప్పేనా నేను భోజ్ రెడ్డి నేను హైదరాబాదు
నేను సప్డేక ఏం అనిపిత్తందంటే ఈ వాగ్దేవిల్నే చి వాగ్దేవి కాదు మన ఆర్ట్స్ అండ్ సైన్స్ ఓపనిద్దామని చూత్తన్న
ఎందుకది బాగుంటందా
బాగుంటంద అంటే గవర్నమెంట్ కాలే తెలుసా మీకు
తెలుసు
ఉ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మనకు ఎక్కనైనా హెల్ప్ అవుతుది మన గవర్నమెంట్ కాలేజీ కాబట్టి న అన్నప్పుడు నేను ఈ కాంపిటీటివ్ ప్రిపేర్ అవుతానా
హు ఓకే మరి అట్లయితే అదే బెటర్
అదే అట్ ఓపెన్ వేసి ఇట్లా చేద్దాం అనుకుంటాను ఆర్మీ రాసిన క్వాలిఫై
ఆ
కానీ ఇక అది మళ్ళ వద్దనిపిస్తాను ఇప్పుడు ఇంటికాడ ఒప్పుకుంటలేరు ఓద్దు బిడ అవసరమా బిడ మన అంటారు
అదే నువ్క్కనేనా మీ మమ్మీ వాళ్ళకి మి అన్నవాళ్ళకి
ఒక్కడే ఒక్కడే కొడుకున్న
అందుకే వద్దంటున్నారు
అ అట్లా ఈ వెళ్ళ వద్దంటారు గానీ కానిస్టేబుల్ కీ ట్రై చేస్తాన్న
పోలీస్ ట్రై చెయ్యచు కదాయ్యా పెద్దది
ఇస్తయి కామనా డిగ్రీ కావాలి మన ప్లానింగ్ పిఉ మొత్తం హైలో ఉంటాయి కదా
మరి డిగ్రీ అయిపోయిన తర్వా పెట్టుకోవచ్చు కదా
అప్పుడుాంగ కాాల ఉ నయినిదా
ఎంత కళ ఉంటావ్ డిగ్రీ చదవవా
చదువుతాన గానీ చదివితే మళ్ళా ఇ ఎట్లుంటేతెలుసు కాాలీ ఇలా అది కో అంతా వేరే స్టోరీ ఉంటది ఓక
వేరే స్టోరీ ఉంటంద ఇప్పుడే
ఇప్పుడే అంటే ఇంకేమున్నది మెచ్యూరిటీ
ఉ వచ్చిటిటి
హ కాబట్టి నడతనే ఉంటది ఇక మనం వద్దన్న కూడా కావాలి కావాలని ఉంటుంది
అట్లే ఉంటాది కానీ మనం కంట్రాల్ వసుకొని మనం స్టేబుల్ గా ఉంటేయి ఏమై ఎం లేదు
ఇంకాో గాచర ఉంటే మనం వద్ద అనుకున్న కూడా అవుతుది గంతే రాసీపేట్ ఉంటే ఏదేనా అయితాది
హ
హ
అంటే ఇప్పుడు ఇంకా మరెందుకు డిగ్రీ ఇదే డైరెక్ట్ గా అయ్యేస్తా ఉంటాన్నా మళీ డిగ్రీ చేస్తా ఉంటాం
అంటే ఇప్పుడు ఇప్పుడు చేయకున్నాడా కూడా ఓపయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళ తర్వాతయినా కూడా ఎ ట్రై చేసుకుంటను అనుకుంటాను ఉంటది కదా ఇట్లా ఇటు డిగ్రీ కంప్లీట్ అవుతుది ఇటు జాబ్ వచ్చినట్టుంటది కదా
హ అంటే ఇట్లా రెండు మేనేజ్ చేసుకోగలవా
ఏముంది ట్రై అయితే నావోతా అయితే అయితుది చెప్పు అయితే అయితదా కదా
అయి అంటే నువ్వు మంచిగుంటే అవుతుంది వారు నువ్వు నిజంగానే కోవిడ్ అది ఇదంటే నువ్ అదే నువు నిజ్ జయనే కోవిడ్ అది ఇది అనుకుంటే అవ్వదు మరి
కోవిడ్ అయితే అదే అందుకే వద్దు మనక అది జాయిన్ అయ కానిగా ఓపన్ యిత్తా ఓపెన్ యేసుడే
ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఓపెన్ చేస్త కో అంటరు అంటే క్వాలిఫై అయిన వచ్చింది అన్నప్పుడు చేసుకో
అంతల వరకు కాలేజీ కానీ అంటవా
హ్మ్ ఇప్పుడు వదిలిపెట్టకు అసలు ఏ జాబ్ వచ్చినా కూడా స్టడీ వదిలిపెట్టనోళ్ళు ఉన్నారు తెలుసా పెద్ద పెద్ద టీచర్స్ అయి వాళ్ళు టీచర్స్ అయిన వాళ్ళు మా ప్రొఫెసర్స్ కూడా వాళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు ఎంత చదువుతే అంత డిమాండ్ ఎక్కువుంటది
డిమాండ్ డిమాండ్ ఎందుకు
ఫ్యూచర్ కి ఉంటది అంటున్నా
హలో
సరే మరి బాయ్